హలో విలో సున్నా
ఆ అయన వస్తది
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగా ఉన్నాం
ఖాళిగా ఉన్నారా తిన్నారా అన్నం
ఆ తిన్నాం
అవునా ఏముంది ఖాళీ మేము కూడా
మీరు దిన్న రా అన్నమ్ మరి
ఆ తిన్నాం
ఏం కూర
మది కొంచెంమందికి చికెన్ ఉండే, కొంచెంమందిక టమాటా పచ్చడి ఉండే, అన్ని మిక్స్ ఆల్ మిక్స్
మ్ మ్మ్
ఏం చేస్తున్నారు ఇంకా
కథలె ఏం పొడుపు కథలు చెప్పుకుందాం
ఆ ఆ
పొడుపు కథ ఏ కథ చెప్పుకుందాం
మ్మ్ గాడిద గుర్రం కథనా, ద్రాక్ష పండ్లు కథనా
హ్ అస్ తేమయిపోయింది
ఆ ఆ ఆ అ
ద్రాక్ష పండ్ల కథ పెద్దగుంది. కదా
ఆ ఎంగా ఈజీగనే అన్పిస్ చూడాలి చూడ్డానికి
హ్మ్
చెప్పన నేను
చెప్పు నెక్స్ట్ నేను చెప్తా
ఆ సర ద్రాక్ష పాలలు సాధించిన నాకు కానీ ఒక కథ ఉంటుంది
ఆ
ఆ కాంత ఏంటంటే ఒక అడవిలో ఒక నక్క నివసిస్ తు ఉంటుంది అ అ అది రోజు దానికి కావాల్సిన ఆహారం కోసం, అడవి మొత్తం గాలిస్తూ తిరుగుతూ ఉంటుంది. అడివి మొత్తం తిర్ టది అయితే ఒక రోజు ఏమై స్తుందంటే అది ఆహారం కోసం తిరుగుతున్న టైం లో, దానికి ఆ మామూలుగా ద్రాక్ష చెట్టు కనిపిస్తది దానికి ద్రాక్ష పండ్లు గుత్తులు గుత్తులుగా కనిపిస్తాయి.
ఆహా
ఆ కనిపించడా వాళ్ళని అది ఎలా అయినా తినాలని దానికి ఆశ పుడుతుంది అన్నమాట.
అట్ల తింటది ఏమైనా మాంసాహారాలే కావాలంటది కదా
అయితే దానికి ద్రాక్ష పళ్ళు అని తెల్వదు కదా ఐతే అడ పళ్ళ గుత్తులో చూసరికి అరె ఇదేదో నేను తినేదే ఉంటుంది కచ్చితంగా నా కావాలి ఇది దానికి మొత్తం ఆశ పుడుతుంది అన్నమాట
ఆ
ఇగ నోరు ఊరుతది ఎట్లనే తినాలే దీన్ని ఎట్లని సాధించాలనేసి అది ఊకే అందుకోడానికి ట్రై చేస్తది కాని అది గుత్తులు వైకుంటయి అన్నమాట అందవు అస్సలు అందవు ఎంతసేపు చూసినా అసలు అందవు బాగా ప్రయత్నం చేస్తది అది పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇగ అది అందుకోవడానికి ఇక ట్రై చేస్తా ఉంటది
ఆ
తర్వాతకి కొంచెం సేపు అయినాక దానికి అది అందదు అన్నమాట చేతికి
ఆ
దానికి అందినప్పుడు అది తీసుకొని అప్పుడు తింటుంది.
ఆ
దీంట్లో నీతి ఏంటంటే కష్టపడిన వారికి ఎప్పటికైనా ఫలి తం వస్తుంది అనేసి దీని నీ అన్నమాట అంటే అది పొద్దునింటి సాయంత్రం వరకు కు ట్రై చేసింది కదా కావాలి కావాలని
ఆవును
టి అది ఎంత సేపు ట్రై చేసింది కాబట్టి ఖచ్చితంగా దానికి ది అది తీసుకునే వెళతా అని పట్టుదల తోటి తీసుకొనే వెళ్ళింది అన్నమాట తీసుకొని తినింది తిన్నది.
దాని కడుపు నిండాలే నేను ఎంత కష్టపడ్డా నాకైతే ప్రతిఫలం దక్కు దన్న ఆశ తోటే కష్టపడ్డది అన్నట్టు కష్టపడ్డది కాబట్టి ప్రతిఫలం దా
దక్కింది అట్లా అందుకనే కదా పని స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తా చేయగలుగుతానే చేసినమాంటే ఖచ్చితంగా చేయగలుగుతాం
ఉ ఎంత కష్టం పని అయినా అంతే
ఆ అది చేస్తాని నమ్మకంతోటి అది చేసింది టైం ఎంత సేపు అయినా కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్తా అనేసి అనుకుని వెళ్ళింది అనమాట
ఉ
ఇంకోటి ఏంటంటే గాడిద గుర్రం కథలు ఉంట ఉంటదే అదేంటంటే ఒక మాముూలు ఒక వ్యాపారి ఉంటాడు అతను సరుపుల కోసం సరుకులు కొనుక్కొని తీసుకొస్తా ఉన్నాడు అన్నమాట తా అంటే ఒక గురు గురు గుర్రం గాడిదని ఆయన రెండు సాదుకుంటా ఉంటాడు
ఆ
అయితే ఆయన ఏం చేసిందంటే గుర్రం మీద ఆయన కూసోని ఈ గాడిద మీద సామాన్ మొత్తం పెట్టి వాళ్ళు వేరే వేరే ఊరికెళ్ళి అమ్ముకుంటా ఉంటారు వస్తువులు
ఆ
వెళ్తే ఆ వెళ్తా ఉంటే ఒకసారి ఆ గు అంతే గాడిదకు బాగా అది బరువు బాగా ఎక్కువ ఆయి అది మొయ్యలేనని గుర్రాన్ని అడుగుతది అన్నమాట దాన్ని కొద్దిసేపు నువ్వు నా సమాన్ మో వానే అడుగుతే గుర్రంమంటది కదా నేనెందుకు మోస్తా నీ పని నువ్వే చేయాలి కదా నేను చెయ్యను అనేసి అంటది అది ఆ అట్లా అనేసరికి గాడిద ఏం చేస్తుంది ఆ బరువు తట్టుకోలేక ఒక దగ్గర నడుము విరిగి పడ్డట్టు కింద పడిపోతుంది అది పడిపోతే వ్యాపారం ఏం చేస్త డు గుర్రాన్ని గాడిదని వదిలిపెట్టాడు మళ్ళా సమాన్ వదిలిపెట్టాడు అనేసి ఆయనేం చేసిండు ఆది గుర్రాన్ని అది గాడిదను సమాన్ని ఆ వ్యాపారి ముగ్గురు మూడు మూడు గుర్రంన్నే చుతారు అనమాట ఆ గుర్రం మీద ఎతు అతే అది గుర్రం ఇప్పు వ్యాపారిది మళ్ళీ సామాను ఇటు గాడిద బరువు మోసుకుంట మోసుకుంట వెళ్తది వెళ్ళకుంటా అనుకుంటురుగా మనుసులో అదేదో గాడిద నన్ను అడిగినప్పుడు నేను నా సమాను మోసుంటే నాకు ఇంత బాధ ఉండపోయేది కదా అనేసి మనుసులో బాధపడతా ఉంట కొంచెం తప్పేది కదా కూడా
అంతే మరి ఆ బరువంతా అతని మీద పెడితే అతను మోస్త స్తడా
ఆ గాడిద
ఆహా గా డిద మీద పెట్టి ఆయన వెళ్తాడు రైటే గాని అదే సామాను అతని మీద పెడితే అతన అయితే మోయలేడు కదా
మొయలేడు
మరి అది కూడా ఒక ప్రాణే కదా అంత పెట్టాల్సిన అవసరం ఏంది అతను
ఆ అయితే గాడిద మోసేది కాబట్టి పెట్టింది చాలా సామాన్ పెట్టిండు అనమాట
ఆ
అప్పటికి గాడిద అడిగిందట గుర్రాన్ని అడిగితే గుర్రం నేను అసలే మొయ్య నీ పని నువ్వే చేయాలనేసి గుర్రం అన్నట అట్లన్నందుకు ఇంకా మొత్తానికే వ్యాపారి అది గుర్రం గాడిద పని చేయకుండా నడవకుండా ఉన్నది కదా మొత్తానికి సమాన నున్న ఆ గాడిద వ్యాపారి ముగ్గురు గుర్రం మీద అయేసరికి ఇ బాధ పడ్డదట అద ఏదో ఫస్ట్ టైమ్ మోస్తుంటే నాక అంత బాధ ఉండపోయేది కదా కొంచెం బర్వన్న దగ్గు కదా అని ఇ మనసుల అనుకున్నాడు దాని నీతి ఏంటంటే బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది అనేసి దాని నీతి అట
ఆ
మ్మ్ ఆ బరువేదో ఫస్ట్ దానికన్నాండి కొంచెం మంచిగాంటే దాన్ని మొత్తం మొత్తం మంచిగా ఉండేది కదా అనేసి మీరేమైనా చెప్తారా కథలు కొన్ని
మేమేం చెప్పాలి కథలు
ఏమైనా ఉన్నాయా కథలు చెప్పేటియి
ఒకటి ఉల్లిపాయ దొంగ కథ అనీ ఉన్నది ఒకటి
ఆ చెప్పండి
పాయను దొంగలించిండట ఊళ్ళో దొంగలిస్ స్తే ఆ ఆయన దొంగిలించింది ఊళ్లో వాళ్ళందరు చూశారట
ఆ
ఆ ఊళ్ళో వాళ్ళు చూసి ఒక న్యాయమూర్తి దగ్గరికి తీసుకొని పోయిరటా అతన్ని ఇట్లా మా ఉల్లిగడ దొంగతనం చేసిండు అతను ఇనకి ఏం శిక్ష చేస్తారో ఒకసారి చెప్పండి మరి
మ్మ్
మరి ఇట్లా ఉల్లిగడలు దొంగతనం చేస్తే ఎట్లా అది ఇది అని అడిగితే ఆ న్యాయమూర్ దగ్గరికి పోతే తను అన్నాడట కదా దానికి మూడు శిక్షలు ఉన్ అంటే మరి మూడు శిక్షలలో ఏ శిక్షకు భరించుకోగలుగుతావు నువ్వు అనంటే ఒకట్ టి కొరడ దెబ్బలు ఉంది ఒకటి జరిమాన్ ఉంది ఒకటి ఉల్లిగడ్డ తినడం అనే ఉంది మరి మూడిట్ ఇట్లలో నీకు ఏది అలకనా ఏది చేసుకోగలుగుతావు నువ్వు అని అంటే నేను ఈ రెండింటికి భరించుకోలేను గాని ఉల్లిగడ్డ తినడమే చేస్తా అన్నడట అనన్ అంటే సరే మరి తిను చూస్తా నేను అని అంటే తను ఏం చేసిండు ఇక ఉల్లిగడ్డ తినడమే అలకగా ఉన్నది నాకు ఉల్లిగడ్డ తింటే అయిపోతది కదా నా పని అని అనుకున్నాడట అతనలా అనుక్ పోనీ ఇగా తినడం స్టార్ట్ చేసిండట ఆయన తినడం స్టార్ట్ చేయడం తోటి కండ్లలో నుండి ముక్కుల నిండి నీళ్లు కారడం స్టార్ట్ అయినాయి అటు ఇగా అది కొంచెం ఘాటుగా ఉన్ అడి మంట మండతది కదా ఆ అని ఇక అట్లా స్టార్ట్ చేయడం తోటి అతనికి అలా కాండ్లలోకి వెళ్ళి ముక్కలోకెళ్ళి నీరు కారడం తోటి అట్లనైనా భరించుకుంటా ఇగ తన్న తింటా నేను కంప్లీట్ చేస్తా దీనితోటి అని చేతి ఇంకో రెండు తిన్న ఒకటి తిన్నాడు అయిపోయిన తర్వాత ఇంకో రెండు కూడా తినమని చెప్పారట
ఆహా
చెప్పిడు గానీ ఇగ తినలేకపోతాండట వీళ్ళు కావట్లేదట ఆయనకు
ఆా
ఇక నేను తినలేను అవి గాని రెండు కుర్రల దెబ్బలనా తింటా అని న్యాయమూర్తితోోటి చెప్పిండట
ఆహా
చెప్పి రెండు కూరడ దెబ్బలు తిన్న తర్వాత నొప్పి ప్పి తట్టుకోలేకపోయిండట ఆ నో ప్పి తట్టుకోలేకుండా జరిమానానా కట్టేస్తా జరిమానా ఎంత కట్టాలో అని ఒకసారి చెప్పామన్నాడట
ఆా
ఆ ఏడుస్తూ అట్లా ఏడ్చుకుం టు ఈ ఒల్లు నొప్పుల తోటి ఏడుస్తూ ఏడుస్తూ ఆ జరిమానా చెల్లించాడట బాగా అర్థమయింది ఏంటిదంటే ఏమైనా తప్పు ఉంటే పని చేసే ముందు మనల్ని ముప్పు తిప్పలా పెడుతుందని అతనికి అట్లా అర్థ అయిపోయిందట ఇగ ఇప్పటి నుంచి అయినా దొంగతనం చేయకుంటా నేను మంచిగా బతకాల అన్నది అతను అట్లా నిర్ణయించుకున్నాడు అన్నట్టు
బాగుంది బాగుంది
హు
ఇంకేంటి విశేషాలు
వావా ఇంకా ఏమున్నాయి
ఉన్నయి చెప్పాలింకా ఇంకా ఉల్లిపాయ ఇంటియేంటియో ఉంటయి గా కథలు
హు ఒక పాము ఒక కప్ప
ఆ చెప్పండి
హు ఒక కప్ ప్ప పాము మంచి స్నేహితులుగా ఉండేవారట వాళ్ళు బయట మనం ఫ్రెండ్స్ గా ఎట్లా ఉంటామో వాళ్ళు కూడా అట్లా కప్పకున్ను పాముకు బాగా స్నేహం కలిసిపోయింది అన్నట్టు ఆ కప్ప పాముకు కప్ప కూతరు నేర్పించిందట పాము కప్పకు బుసలు కొట్టడం నేర్పించిందట
ఆహా
పాము నీటిలోకి వెళ్ళినప్పుడు కప్ప కూత కూస్తే చుట్టుపక్కల ఉన్న కప్పలన్నీ దాని దగ్గర గ్గరికి వచ్చేవాట
ఆహా
ఆ పాము చుట్టుపక్కల వాటిని తినేసేదట అట్లా కూసుకుంటూ అట్లా నేర్చుకు కొని ఈమె ఆహారం ఆమె ఆమె ఆహారం ఈమె ఇట్లా ఒకటికొకటి అనుకొని తిన తింటున్నాయి అన్నట్టు
ఆహా
ఇట్లా తినీ
హు హుమ్
ఇట్లాగే రోజు కాలం గడిపేసేయ్ అన్నట్టు
ఆహా
కానీ అది మోసం అయితది గాని అసలు అట్లా చేయడం పద్ధతి ఇప్పుడు కప్ప ఫ్రెండ్స్ కప్పకుండాల పామ్ ఫ్రెండ్స్ పామ్కుండాలి ఆ మరి ఇప్పుడు రెండు ఒకటి అయి ఆ రెం ఓ ఒకటయ్యి ఇప్పుడు కప్పలు మొత్తం తిన్నాక రేపటి రోజు నా కప్పను కూడా ఆ పామ్ తినదా
తింటది ఖచ్చితంగా
కప్పలన్నీ అయిపోయినాక దాని ఆకలి అయినాక మళ్ళా లాస్ట్ కొత్తరికి కప్పనే మళ్ళ ఆ ఆ స్నేహితురాలనే కదా మళ్ళీ అది తినేది
ఆ ఆ
అ దాని తోటి స్నేహం చేసుకొని లాస్ట్ కు అది దానికి ఆ దాన్ని తినే కాడిగి తెచ్చుకున్న దన్నట్టు
ఆహా